హ ల్
చెప్పండి బాగున్నారా
బావున్నామండి మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు
బావున్న మండి ఏమి లే అండి పైనా అలా వాకింగ్ చేస్తున్నాం వెదర్ బాగుంద అనేసి తిన్నారా
తిన్న మండే ఆఫ్టర్నూన్ మీరు తిన్నారా ఏం తిన్నారు మరి
మ్ ఆఫ్టనున్ తిన్నామండి ఇంకా సామాన్ ఇంకా మ్యాంగో పని మామిడికాయ పచ్చితోనే తిన్నామండి మీరు తిన్న
అవునండి తిన్నా అండి బీరకాయ ఇంకా సాంబార్ మా
ఎం తినరండి ఏంటి సెషన్
బీరకాయ ఇంకా సాంబారండి ఏ ఏం చేసారండి ఇయళ మరి డే అంతా
వాళ పొద్దున కాలేజ్ కెళ్ళానండి
అవునండి
కాలేజ్ కేళ్ళి ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ కటలా అక్కడ స్టార్ట్ అయ్యి టూ వరకి హాస్టల్ లో ఉన్నా టూ టూ థర్టీ వరకి ఎందుకంటే ఇవాళ హాస్ టైమ్ మా సీనియర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇగా సెంటర్ పడతది కాబట్టి మా క్లాసెస్ నడవు ఆఫ్ తినలేక హ్ అందుకేగా మాకు హాఫ్ టైమ్ పెడతారండి వలే వెళ్ళిపోంమ అని చెప్ప నారు ఎక్కువ మంది రావట్లేదండి అందరుూ జాబ్ అని అదని అటు ఇటు తిరుగుతున్నారు
ఎలా ఉంటదండి మరి మీకు కాలేజ్ ఎక్కడ ఉంటుంది బావుంటదా
ఉ బావుటదండి వరంగల్ లో ఉంటది మా కాలేజీ బానే ఉంటది స్టడీస్ ప్రకారం చూనికి బాగుండది కాని స్టడీస్ ప్రకారం ఓకే
అవును మీరు బాగా చదువుతార అండి మళ్ళీ సెల్ఫ్ గా స్టడీ చేసుకుంటర
సెల్ఫ్ స్టడీ ఎనాండి ఈగ కాలేజ్ వాళ్ళ నుంచి ఆ చెప్ప వస్తారు బట్ మనకు అంత క్లాసెస్ ఏం అవ్వవు అంత
అవునాండి
ఉమ్ ఇగ స్టెల్లో సెల్ఫ్ స్టడీసే ఇగ
అవునండి టాపర్ ఆ అండి మీరు కాలేజ్ టాపరా
లేదండి అంత సి అంత లేదు మనకి
అవునా జీత్ మంచిగా వస్తుందా పాస్ అయితారు కదా ఆడ అట్లనా అండి
పాస్ అయితానా ఓకే సి స్ సెవెన్ లో వస్తది జికె
అవునాండి ఇంకాండి మరి మీ హాబీస్ నేను బి ఫార్మసీ అండి థర్డ్ ఇయర్ కాలేజీకి వెళ్తా నేను కూడా రోజు
అవునా మీ కాలేజ్ లో బా జేప్తారా అండి స్టడీస్
బానే చెప్తారండి ఇగ కొంచెం
అవునా రో డైలీ ఎళ్తారా అండి కాలేజ్కి
ఇంటికాడుంటే ఎళ్ళాం గాని ఇక్కడ ఉంటే డే ఎళ్తామండి ఇక డైలీ వాతావరణాన్ని బట్టి
మ్ ఇవాళ ఏమేం జరిగింది మరి ఇవాళ ఎలా ఉన్నాయి అండి మీ
బానే ఉందండి పొద్దున లేసి కాలేజ్కి ఎళ్ళినాం పోయేసరికి ఎండా ఉండే కొంచెం ఇగ బస్సెక్కి వెళ్తాం మ్యాక్స్ బస్సు లేకుండే అలా ఆటో కెళ్ళేసరికి టెన్ టెన్ కంటే ముందే ఉన్నాం యాక్చువల్ గా మా టైం టెన్ ఇగ కొసెం ముందే ఉన్నాం పోయి కసే ఫోన్ ఆడుకున్నాం ఇగ ఖాళీగానే ఉన్నాం మధ్యలో ఇగ మేడమ్ వచ్చి ఇగ ఒక గ్లాస్ తీసుకొని అటెండెన్స్ తీసుకొని ఎళ్ళిపోయినాంక ఇగ మాకు తెలిసిన ఒక అక్క ఉంటది ఆ అక్కని కలిసేసి ఇగ వచ్చేసినాం మేము బస్ కోసం బాగా లేట్ అయింది వెయిట్ చేయడం ఈ ఎండ ఇంకా బాగ గొడుతుంది వర్షాకాలం అంటున్నారు వాన వడతలేదు
ఎందుకంటారండి వర్షాలు ఎందుకు పడట్లేదంటారండి మరి
ఏమో అండి ఎండల వల్ల
ఉష్ణోగ్రత ఏం చూపయట్లేదండి వర్షాలు పడట్లేదు
ఆ అదే అండి వెదర్ రిపోర్ట్లలో కూడా ఏమి చెప్తలేదు ఇంకా లేకపోతే ముందే చెప్తారు వానలు ఇక్కడ వస్తాయి వాళ్ళు వస్తాని కానీ లేదు ఇంకా వానలుగా వస్తానే లేవు త్తం ఎండనే బావుంది పైన ఆకాశంల వా టర్ లేవు కావచ్చు అండి
అవునండి మబ్బు అయితే వస్తుంది కాని వర్షం అయితే పడట్లేదండి
అదే అండి మార్నింగ్ నుండి ఫోర్ వరకి ఎండనే ఉంటాడి ఫై అయిపోయినాక కొంచెం వెదర్ సెట్ అయిపోయింది
మబ్బు మబ్బు ఉండేనండి ఇగ టూ డేస్ టూ త్రీ డేస్ కానీ ఇవాళ ఎండగొట్టిందండి ఇవాళ ఇవాళ ఎండ ఉండే కాస్త మార్నింగ్ ఉండే ఆఫ్టర్నూన్ కాస్త ఉండే ఇగ ఈవినింగ్ అంత మనం బయట లేకుండే మనకి తెలియదంత
అవునవును
ఇంకా అండి మీరు ఆ హాస్టల్ లోనే ఉంటారా లేదంటే సెల్ఫ్ గా ప్రిపరేషన్ లేదంటే ఆ సెల్ఫ్గా వంట వండుకోవడం ఎమన్నుందా
లేదండి మరి హాస్టల్ ఏం అట్లా ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి సెల్ఫ్గా పీ జీ లో ఉంటాను అందుకే నేను హాస్టల్లోనే ఉంటా
ఎలా ఉంటుందండి మరి మీ హాస్టల్ లైఫు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారా
ఉన్నరండి ఏం బాలేదండి ప్రస్తుతం బోరింగ్ ఐతావుందా
అవునండి నాకు కూడా ఈ మధ్యలో ఎందుకో ఇంటికి ఎల్ల బుద్ధి ఐతుంది ఉండబుద్ది అవ్వట్లే
అవునే మనీ ఉంటలేవు ఏమి ఉంటలేవు టైం ఉంటలే అసలు బయటికెళ్ళడం అయితేనే కాలేజీ కూడా వెళ్తున్నాం కానీ అసలు ఎందుకెళ్తున్నామో కూడా అర్ధమైతలే అట్లెళ్ళొస్తాన్నామండి
అవునండి మా కాలేజ్ లో కూడా ఎవ్వరూ రావట్లేదు ఎందుకెళ్తున్నామా అనిపిస్తుంది
ఉమ్ ఇగ ఈ వన్ మంత్ ఎళ్తే ఇగ మళ్ళీ ఇంకో వన్ వీక్ హాలిడేస్ వస్తాదేమో అప్పుడు కూడా పోతానో లేనో ఈడనే ఏదైనా వర్కు చూసుకోవాలనుకుంటా
వర్క్ ఆ అవునండి చూసుకోవాలి ఆ ఇగ స్టడీస్ చేసుకోవాలండి ఒక టూ మంత్స్ వన్ మంత్ తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి ఎలానో ఏమో ఏం ఆర్దం అవ్వట్లేదండి క్లాసెస్ ఏం అవ్వట్లేదు ప్రిపరేషన్ ఏం అవ్వట్లేదు క్లాసెస్ సిలబస్ ఏం కాలేదు సిలబస్ కాలే దు ఆ హోంవర్క్ ఈ హోంవ ఆ హోంవర్క్ ఈ హోంవర్క్ అంటారు లాస్ట్ కి అయిపోయిందంటారండి అవునండి సెల్ఫ్ ప్రిపరేషనే బెస్ట్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కంటే
అదండీ ఇంకా మరి మీకు ఈ మధ్య కాలంలో వానలు వచ్చినయా అండి అక్కడ మీరు మీరున్న ప్రదేశంలో
నిన్న కాస్త పడ్డదండి నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళినం ఫ్రెండ్ వాళ్ళిం మేం అట్లా వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళినం వర్షం స్టార్ట్ అయ్యిందండి ఒకేళ మేం బయట ఉంటే తడిచేవాళ్ళం వాళ్ళ ఇంటి లోపలికెళ్ళి పడు బెడ్ మీద పడు
లేదండి ఒక ఒక వన్ అవర్ టెన్ మినిట్స్
లేదండి ఒక త్రీ ఫైవ్ త్రీ టు ఫైవ్ మినిట్స్ పడ్డది మూడు నుంచి ఐదు నిమిషాల వరకు పడ్డదా
వన్ అవర్ పడ్డా చల్లగా ఇతది వాతావరణం కానీ ఇట్లా ఫైవ్ మినిట్స్ పడితే దాని వల్ల వేడి మళ్ళ లోపల నీళ్లల్లకెళ్ళి ఇట్లా వే
ఆ
కబడి
దాని మళ్ళీ ఆ శుక్రవారం నైట్ పడ్డదండి శుక్రవారం నైట్ ఫ్రెండు వాళ్ళ ఇంటి సైడ్ ఇగ మా కాడ అంటే లైట్ లైట్ గా పడ్డది ఎందుకో అండి వర్షాలు సరిగ్గా పడట్నే లేదు ఎందుకు ఏమైతుందో ఏం అర్థం అవ్వట్లేదండి
అవునా అండి
హలో అవునండి మరి మీరు ఇంటికి ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారండి ఇక హాలిడేస్ ఏమైన్నా ఉన్నాయా లేదంటే
రెండు మాల్
హలో ఇంటికి ఎప్పుడు వెళ్దాం అను కుంటున్నారు మరి హాలిడేస్ ఏమైన్నా ఉన్నాయి ఇంటిక ఎప్పుడుదాం అనుకుంటున్నారు మరి హాలిడేస్ ఏమైన్నా ఉన్నాయి
ఇప్పుడు వెళ్ళాల అనుకోవట్లేదండి సమ్ ఉంది అదా అయిపోయినాక వెళ్దాం అనుకుంటారు హలో
అవునండి సేమ్ తర్వాత ఎలాగో హాలిడేస్ ఇస్తారు కదా
ఆ అదే అండి అప్పుడు తీసుకుంటే అటెండెన్స్ కూడా కౌంట్ చేస్తారండి ఫిఫ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటేనే పంనేషన పడదు లేకుంటే ఫైవ్ హండ్రెడ్ టు అప్ టు ఫైవ్ థౌజండ్ పడచ్చు మా కాలేజీ లో బాగా తీసుకుంటారండి
అదే అండి మాకు లాస్ట్ టైం తీసుకున్నాను మరీసేం తీసుకుంటారా లేదా అనేది ఆలోచించాలి
అవున అండి
మ్ అవుతుంద ఏమో అండి చూడాలిగా ఆగస్టు వరకి ఆగస్టు లో జులై లో సెమ్ డేట్ డేట్ అట్లా వస్తుందండి ఇక మాక్సిమం
మాకు కూడా అండి ఇప్పుడు సప్లీస్ ఉన్నాయి మరి ట్వంటీ సెవెంత్ వరకు అవ అయిపోయినాక ఇస్తాడేమో ఫీజ్ తేయా అనుకుంటాను
ఐ ఆ అవునండి ఈ మంత్ పెన్నింగ్ అర్ జ జు ఆగష్టు ఆగష్టు స్టార్టింగ్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయండి ఇగ మాకు
నాకు కూడా ఉంటాయంండి కానీ ఎప్పుడుంటాయో అంత కన్ఫామ్ అ తెలివ ప్రిపేర్ ఏ్యం కాదు కానీ కానీ సబ్జెక్టుల పేరు కూడా అంత కని కన్ఫర్మ్ తెలీదు కన్ఫ్యూజ్ ఉంటాం సిలబస్ కూడా కాలే ఒక్క ఒక్క యూనిట్ అయిందేమో అంతే పర్ఫెక్ట్ గా
అవునాండి
అవునండి
ఇంకా అండి మరి ఆ మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా సరిగ్గా లేదు ఏ రోజుకోసారనా మీసైడ్ వర్ష పడుతున్నా లేదా కొంచెమైనా పడుతున్నాయా మీసైడ్
వానలే లే ఇవ్వండి ఇటు బాగా వేడయిపోయింది
అవునా అండి కొంచెం వర్షం పడి ఆగిపోయినా కూడా భూములకెళ్ళి వేడనేది వెళ్తు వూ ఉంటది కదాండి అప్పుడు ఇంకా ఎక్కువ వేడి అనిపిస్తుంది
ఆ అదే అండి
హమ్
ఇంకా ఇగ మరి ఎం చేస్తున్నావ్
ఇంకా ఏ మీరు టెంపుల్స్ కి అటు ఇటు వెళ్తారా అని
స్టార్టింగ్ సమ్మర్ కి ముందు తిరిగినాంమండి ప్రస్తుతం అయితే ఎట్ వెళ్తులే ఓన్లీ హాస్టల్లోనే ఉండువుతాంది అది అందుకేనే బోర్ అనిపిస్తాంది కొంచెం ఎటైనా పోయేస్తే మైండ్ ఫ్రెష్ అయితదేమో
బాగున్నానండి సరే అండి నెక్స్ట్ కాల్లో కలుదాం
ఇవాళ్ళ అయ్యింది
హలో ఇస్తారా
వినియలేదండి మా